ఒ
అదేమో కట్ అయిపోయింది కట్ అయింది దాన్ని ఫైవ్ రేటింగ్ ఇచ్చి సబ్మిట్ చేసేసానా ట్వంటీ కాల్స్ అయిపోయినాయి అయినా మళ్ళ ఎక్స్ట్రా టూ కాల్స్ వచ్చినయి చెప్పలా డాట్ కాల్స్ ఉన్నాయని
ఆహా
అందుకని ఇప్పుడు నీతో మాట్లాడితే ఇంకొటే ఉంటంది అది మళ్ళీ ఎవరో ఒకరికి చేస్త తలే ఇంక చేసేసి ఇంట్లోకి వెళ్ళి పని చేేసుకో
అదే మావాడు చేసాడు సరై అని గ్యాప్ లో వాడికి చేస్తే తీలా మళ్ళ ఫోను
వాడే పనిలో ఉన్నాడో
ఆడు ఆడ్ నేను చేసినప్పుడు ఎప్పుడు తీడు వాడు చేసినప్పుడేమో నాకుదరదు
ఆ నాకు పేరెంట్ ఫోన్ చేసా చేపినాను పోవద్ అపుడు విసుగ్గా ఉందని చెపి నేను ఆ ఇన్స్టిట్యూషన్ వదు నాకు అ వేరే ఇన్స్టిట్యూషన్ కావాలని పెరంట్ కి కాల్ చేసను ఫాలో చేస్ టప్పుడు ఏళ్తే సరేలే అనేసి నిను రమ్మని కి ఇన్వైట్ చేశా వస్తానని చెప్పి నేను తొందరల ఏదేదో ప్రాబ్లమ్ అయిందంట వాళ్ళ బ్యాచ్ ఒక ఫైవ్ మెంబెర్స్ ఉ నారు అనేసి ఇంకో నెంబర్ ఇచ్చింటే నేను మా ఆ అయ్యిరామ పక్కన ఉంటే ఆమెతో టైప్ చేయించుకున్నాను అనమాట ఆ మిస్ కాల్ చేసి పెట్టుకుంది ఈ రోజు వాళ్ళు ఉంటే పిలిపిచ్చేసి మాట్లాడదాం అనుకున్న ఫీస్ విషయము అందుకే ఏం కాల్ చేయలా ఈ మధ్యలో నీతో మాట్లాడ్ ఆయనకి ఏమీ మెసేజ్ బెట్టల కాల్ చేయాల ఆయన ఇప్పుడు నేను ఫీస్ డీటెయిల్స్ చెప్పేస్తే అలా చేర్పించాలా లేదా అని డిసైడ్ అవుతారు అనమాట
ఓహో అా ఓ నువ్వు ఈ దీనికన్నా ఏ స్కూల్ లోనో కాలేజ్ లోనో అట్లా లెక్చర్ గా హిందీకి అట్లా వెళ్లాల్సింది
కాలేజెస్ లు అంటు లేవు లెక్చరర్స్ కి ఈ స్కూల్స్ లో కూడా ఇదే ఇదే ఇష్ ఏది ఆ అడ్మిషన్ ఇష్యూ ఉంది ఎంత ఓట్ ఏమంటే మనం ఇక్కడ పైన కనిపించట్లేదా ఓకే
ఓకే ఓకే చెప్ప ఓసారి ఉ ఊ
అలా నేను బజార్
అవునులే ఇప్పుడు గ గడప టెంపుల్ ఉంది కదా అది మీకు దగ్గరేనా
దగ్గర అంటే మాములు అటు సైడ్ ఉంటుంది
ఎంత పడతది జర్నీ
ఒక ట్వంటీ మినట్స్ హాఫ్ అన్ అవర్ పడుతది బండ్లో ఏమైంది
ఏం లే ఊర్కే ఇప్పుడు ఏదో ఒక టాపిక్ మాట్లాడుకోవాలి కదా
అందుకోసమా మన దగ్గరే అవుతాయి మనకి బా ఇ
అక్కడ నేను మా పెళ్ళం కొత్తల్లో ఇక్కడ మా పాత ఇల్లు తెలుసు కదా నీకు అక్కడ ఒక ఆమె ఉండేది ఆమె వచ్చేసి ఆ కడప వెళ్ళిపోయినాక వెళ్ళాం అప్పటికి ఇంకా పిల్లలు కూడా పుట్ల ఆ గడప ఆ గుడికి దగ్గి గేర్ లో ఒక బోటింగ్ ఏదో ఉండేది ఇప్పుడు కూడా ఉందా
బోటింగ్ అంటే నీళ్ళు ఉంటే ఆ నీళ్ళకి ఇచ్చేసుకొని ఉంటుంది అనమాట
అదే ఏదో బోటింగ్ ఉంటే అది కూడా వెళ్ళాం బోటింగ్ అప్పుడు అప్పుడే వెళ్లడం కడప ఫస్ట్ టైమ్ మల్ల ఎల్లలా ఎక్కడ ఈ పిల్లలకు కుదిరితే నాకు కుదరట్లేదా నాకు కుదిరితే ఆ పిల్లలకు కుదరట్లే వద్దామని మేము ప్లాన్ ఆ ఇంకా రా బిజీగా ఉంది సండే మా హస్బెండ్ ఎవరీ మంత్ వస్తారు అక్కడికి ఆ కం పల్సరీ ఎవరిమంత వెళ్ళి అక్కడ ఉంది కదా ఆ ఊరున్న మీ పక్కన ఇంకోటి ఉంది
ఆ
ఆ ఊరు రెండు ఊళ్ళలు కంపల్సరీ వెళ్ళి ఎవ్రీ మంత్ అక్కడ క్లోజింగ్ చూసుకుని రావాలి ఎవరీ మంత్ వస్తారు కడప్ ఆ గ ఊరు
ఉహు
ఉ అది
ఉ బానే ఉంటుంది
మార్నింగ్ సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్ ఉంది కదా ఆయన్ని ఇంటికో ఇక్కడ వెన్స్డేమో ఎప్పుడో ఉంటది మండే దానికి వచ్చేస్తారు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఏమో ఇంకా ఈవినింగ్ తిరుమల ఉంటుది కదా అటు నుంచి రిటర్న్ దానికిొచ్చేస్తారు ఆ దానికి వచ్చేస్తారు ట్రైన్ కే మోస్ట్లీ ఎక్కువ బస్ ప్రిఫర్ చేయరు అట్లా వచ్చేస్తారన్నమాట
ఉహు ల్ బానే ఉంటుంది నా ప్రాబ్లం ఏమంటే ఇప్పుడు ఇక్కడ ఈ సరి కిల్ వరు తెలియదని ఈ పని వర్క్ ఫ్రమ్ హోమ్ బెస్ట్ కదా అని ఇది చేసుకున్నా ఆ స్కూల్స్ లో అయితే నేను ఇంత ముందు వర్క్ చేసిన్నాను కాబట్టి ఎటున్నా ఏదో ఒక కనెక్ట్ అవుతుంది అని ఇప్పడుకి దరీలో ఎవరో ఒకరుకి కనిపిస్తాన్నాము అది కొంచెం ఇబ్బంది నాకు ఈ ఏరియానే కొంచెం ఇబ్బంది వేరే చోటుకి వెళ్ళాలా చూడాల ఉ అది కొంచెం రిస్క్ తీసుకొని పోతన్న
ఆ
చిన బాగా యూజ్ అవుతుంది కదా ఇట్లొచ్చి ఇంగమా అది నేనింగా డియర్ చేసుకుంటా పోతున్న ఇద్దరూ రండో ప్లేస్ ఒకటి
ఓ
చికెన్ మామూలు కర్రీ ఏయిదు ఆ కొంచెం కొబ్బెర టమేటాను ఇచ్చేసుకొని గ్రైండ్ చేసుకొని ఇంకా దాంట్లో ఆయిల్ లో ఆనియన్స్ వేసుకుంటా వేసుకొని ఫ్రై సే అల్లం వెల్లుల్లి పేస్టు ఆ చికెన్ వేసేసి కొంచము ఆనియన్స్ ని చికన్ అంత వాటర్ అంత ఇది వేసేసుకున్నారు పసుపు పొడి వేసి కారము ధనియాల పొడి వేయించుకొని ఈ పేస్ట్ వేసేసి కొంచం బాగా సైన్ ఏస్తా కొద్దిగా వాటర్ వేసి విజిల్ పెట్టేస్తా
ఓకే ఓకే ఎట్లా వాటర్ గా చేస్తావా లేపోతే గ్రేవీగా చేస్తావా మరి మీడియం గ
ఏదో నాకు ఫ్రై చేసుకోనిడిపించు ఇదే చికెన్ తీసేసి అంత మసాలా లేకుండా మళ్ళీ ప పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసే రెండు మూడు స్పూన్లు వేసుకొని తీసి చేసే ఉయి కర్రీ లో వచ్చి నా గ్రేవీ ఉంటుంది అది ఫ్రై అవుతుంది డ్రైగా అయిపోయిన తర్వాత అది అనుకుందంట ఇలా పడితే అలా ఒకసారి ఇది వేస్తా ఏమేం వేస్తారంటే మామూలైతే కొబ్బర గసాలనదేస్తాను ఒకసారి టమాటా మాత్రమే పేస్ట్ చేసి యేస్తా ఒకసారి కొబ్బిర గర ఇది గసాలు వేస్ చేస్తావా ఒకసారి మిరియాలు గూడా యాడ్ జేస్తా ఒక్కసారి ఒక్క రకంగా చేస్తా
ఆహ
పేష కొద్ది చేసుకున్నాండా కరెంట్ పోయింది క పాత ఎంత తినందాలే అ
ఊ పవర్ కట్టు ఉందా మీకు అంటున్నా
పొద్దున పోయింది కొద్దిసేపు ఎందుకో ఇంకోటి ఏంది గ్యాస్ బుక్ చేసుకుంటా న్నావ ఇప్పుడు నేనైతే మొన గ్యాస్ బుక్ చేసుకు
నేను మొన్న కరెక్ట్గా గ్యాస్ బుక్ చేసాను గ్యాస్ వచ్చింది తెల్లరు నుంచే గ్యాస్ పెరిగింది రేట్
ఓకే
మళ్ ఉంది ప్రస్తుతానికి ఒకటి పెట్టాను ఒకటి ఫుల్ ఉంది
నా దగ్గర ఎక్స్ట్రా ఇంగోటుంది నాకు అది బెస్ట్ బెనిఫిట్ ఇప్పుడిదోచ్చిందనుకో రెండు గ్యాస్ సిలిండర్లు ఉంటాయి
ఆ మొన్న డి మార్ట్ లో ఇది వచ్చేన బా ఇ అంటను చూడు పుచ్చకాయ గింజలు
ఉ
ఇంకా సన్ఫ్లవర్ గింజలవి ఫ్రై చేసుకొని తింటారా ఒట్టిగా తింటారా
ఫ్రై జేయకూడదు నువ్వు లావవ్వాలంటే నాన బెట్ పాలలో మిక్స్ చేసుకుని తినాలా
అమ్మ నే లావు ఉన్నాగా సన్నపడాలంటే
సన్నబాడాలంటే నైట్ నానబెట్టిసి మీరు నైట్ నానబెట్టేస్తి
ఏవి ఏ గింజలు నానబెట్టాలి నైట్
అఐ ఇ దడై సరే నాలుగు కటి తింటే
ఆ పెట్టేసి
పెట్టేసి అది
వాయిసు వినిపించట్లా
గ్రైండ్ చేసుకొని స్మూతీగా ప్రిపేర్ చేసుకో
ఓకే అయి లావు అవ్వాలంటే సన్న సన్న పడాలంటే
లావు అవ్వడానికైనా సన్నబడాలయినా సరే ఇప్పుడు నీకు పాలలో కలిపినది ఇలా వచ్చిన వాటికి హెల్దీ నీకు హెల్దీ ఫుడ్ లాగా ఉంటుంది పొద్దున టిఫిన్స్ స్కిప్ చేసుకుని ఇది తినేయచ్చు ఓకేనా ఆ నువ్వు లేదు లావు వ్వాలి లా చిన్నోడుకి ఇవ్వాలి అనుకుంటే పోనీ అలానే తినేయచ్చు ఎందుకంటే అది ఆయిల్ ఉంటుంది అలానే తిన్నప్పుడు, ఓట్టివి తిన్నప్పుడు ఆయిల్ ఉంటుంది అది ఓకేనా. నువ్వు పాలలో గాని నీళ్ళలో గాని తడిపినప్పుడు, అది పాల రకంగా వస్తుంది.
మ్
పాలుగా వచ్చింది హెల్దీ. ఆయిల్గా వచ్చేది మనకి హెల్తీ కాదు.
ఓకే ఓకే
అవయినా ఇవయినా సరే పిల్లోడికైనా సరే వాడు లావు అవ్వాలన్నా సరే వాడికి టిఫన్ తో పాటు ఇది కొంచెం ఇచ్చేయొచ్చు.
స్కూలో టీచర్లు స్నాక్స్ లాగా తెచ్చుకుని తింటారు ఈట్ని.
నానబెట్టి పోల అయితే అలా తినొచ్చు. నానబెట్టుకొని కొద్దిసేపు బాదం ఎలా నానబెడుతావు. ఆ సరే ఆ అట్లాగే ఊ ఏంది
డ్రై డ్రైగా పెట్టుకోవద్దు మంచిది కాదు డ్రై వద్దు
వాటర్లో వేసుకొని, నువ్వు కావాలంటే దాన్ని ఏం చేస్తావంటే మనం కాఫీ వడగడతాం చూడు దాంట్లో పెట్టేసుకున్నావు అనుకో కొంచెం అంతా వాటర్ అంత అయి పోతుంది ఊ టిష్యూ పేపర్ మీద పెట్టేసుకున్నా లేకపోతే ఏదైనా క్లాత్ పైన పెట్టేసుకుంటే వాటర్ అంత ఇది అయిపోతుంది. అయిపోయిన తర్వాత దానిలో కొంచెం దానిమ్మ గింజలు గాని, బనానా గాని ఆ ఏదైనా ఫ్రూట్ గాని అ ఆ జస్ట్ నువ్వు తీసుకోపోకూడదు తీసుకుపోవడానికి అంటే డ్రైగా ఉన్న ఐటమ్స్ తీసుకువె సుకో ఖర్జూరం ఉంటుంది చూడు ఖర్జూరం కట్ చేసి గాని
ఆ
తీసుకెళ్ళొచ్చు. స్మూది గా తీసుకుని ఇంట్లో హ్యాపీగా తాగేసి వెళ్ళిపోతుంది.
పుచ్చకాయ గింజలు కూడా అంతేనా
ఆ పుచ్చుకలు ఏవైనా సరే నాకు మంచి హెల్దీగా కావాలంటే. అంటే నానబెట్టుకొని మరుసటి రోజు తినలేవు పచ్చి ఇది ఉంటుంది చూడు అంతెందుకు. చెనకాయ పప్పులు ఉంటాయి అవి కూడా అంతే.
ఉ
అది నాన పెట్కోని మరుసటి రోజు తింటే మంచిది.
ధన్వా
చెనికాయ పప్పులు అలానే తిండానికి. ఆ వాళ్ళు అలానే తింటన్నారు అలా తినడం మంచిది కాదు. ఇలా తిన్నా మంచిది కొద్దిగా తిన్నా మంచి ఇది ఉంది.
సరే సరే అయితే టైం అయింది మరి ఉంటా. పని చేసి వస్తా మళ్ళా చేస్తా నీ ఖాళీన్నప్పుడు చేయ్
ఊ సరే, ఓకే.
బై